హలో ఇనపడుతోంది
దెను గురించి మాట్లాడాలి
ఆహారం ప్రయాణం
ప్రయాణం ఓకే హాలిడేస్ లో ఎటు పోయినవు కావ్య నువ్వు
నేను వేసవికాలం సెలవుల్లో తిరుపతి వెళ్ళిన
ఇంకా
ఇంకా అరుణాచలం కూడా కంచి తిరుత్తణి
తరుధనిలో నువ్వేం చూశావు
సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నట్టు అయితే ఆ రోజు సుబ్ర్మణ్య షష్ఠి సో మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళి అభిష్ అభిషేకం అన్నీ చూసి దర్శనం చేసుకొని బయలుదేరాము
తిరుపతికి మీరు ఎంత సమయం ఉన్నారు
తిరుపతిలో మేము చాలా సమయం ఉన్నాము ఒక రెండు రోజులున్నాము
హా
దర్శనం చాలా బాగా జరిగింది
మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావా
మళ్ళీ వెళ్ళాలనుకుంటున్ కానీ దర్శనం కేవలం రెండు సెకండ్లు మాత్రమే జరిగింది
ఏం కాదులే నెక్స్ట్ టైం
హ్మ్
మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు ఇంకా బాగా దర్శనం చేసుకుంటావనే అని నేను అనుకుంటున్నా
అలాగే ఇంకా ఏం చేశారు మీరు సెలవుల్లో మీరెటేళ్లారు
సెలవుల్లో నేన్ ఎటు వెళ్ళలేదు కానీ ఇంట్లోనే ఉంటూ చాలా వంటలు చేసాను విజయవాడ కనకదుర్గ గమ్మ గుడికి వెళ్ళొచ్చాము ఒకడే అండ్ స్వర్ణగిరి యాదగిరికి పోయినాం
దర్శనం ఎలా
దర్శనం చాలా బాగా జరిగింది ఎండాకాలం కావట్టి కొంచెం ఇబ్బంది అయింది గానీ చాలానే ఎంజాయ్ చేసాం
ఎలా వెళ్ళార్
మేం వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కీ ఇక్కడనుంచి ట్రైన్ ఎక్కాం ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత కృష్ణనదిలో స్నా స్నానం చేసి అప్పుడు ఆ విజయవాడ కనుక దుర్గమ్మని దర్శనం చేసుకున్న తర్వా కీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ కా అట్లా ఆ సమయంలో మళ్ళీ ట్రెయిన్ ఉంటే రిటర్న్ అయ్యాం
అవునా అమ్మవారు ఎలా ఉంది
వార్ చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకునేటప్పుడు
అవునా
హ్మ్
కాని దర్శనం చాలా బాగా జరుగుతది
అక్కడ వచ్చే వాళ్ళు కూడా అందరూ చాలా పద్ధతిగా ఉంటారు
హ్మ్
తప్పు జెయ్యకూడదు అక్కడ అస్సలు ఎవ్వరు
ఉమ్
చాలా మంది మద్యపానం దోమపానం వాటికి కంకణం వేసుకోవడం అట్లాంటివి నిష్టగా పాటిస్తారు
అవునా
ఉ చాలా మందిని చూశా అట్లానే
ఉ
ఉ
ఇంకేం చేస్తారు
ఇంకా హైదరాబాదికి వెళ్లాను హైదరాబాద్ కి వెళ్లినప్పుడు హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ కి పోయినం ఫస్ట్ చార్మినార్ కి పోయినం చార్మినార్ లో
గాజులు చాలా బాగుంటాయి కదా నాకు తెస్తే అయిపోవు కదా
నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్లినప్పుడు తీసుకొని వస్తా అవి నాకు మా డాడీ తీస్ పోన వచ్చాడు తెలియకుండా ఈసారి నేనే వెళ్ది తీసుకొని వస్తా హైదరాబాద్ కి పోయినప్పుడు నైట్ అట్లా ఫస్ట్ చార్మినార్ కి పోయి అట్లా తిరిగి చాలా సేపు చాలా సేపు తిరిగినం అన్ని కావాల్సి సీనై కొనుక్కొని వద్దనుకున్నాయి వదిలేసి మళ్ళీ రిటర్న్ లో ట్యాంక్ బండ్ కి పోయినా అదొక్కప్పుడు చాలా బాగుంది అంట ట్యాంక్ బండ్ అందులో ఉన్న వాటర్ అందరు తాగే వాళ్ళంట
ఇప్పుడు చాలా పొలు పొల్యూట్ అయ్యి ఉన్నాయి
అవును
ఉమ్
అప్పుడే బావుండేది అక్క అంత తర్వాతకి గోల్కొండ కోటకి వెళ్ళామ్ మె అట్లా నెక్స్ట్ డే ఈవినింగ్ కి అట్లా ఫైవ్ సిక్స్ ఆ సమయంలో వెళ్ళినం వెల్లి అక్కడ చాలా ఫొటోస్ తీసుకోవడం వెదర్ బావుండే అప్పుడు మంచిగ వాతావరణం ని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగుండే అక్కడ
ఉహు
ఓ ఇంకెక్కడికి వెళ్లావు నువ్వు
నేను ఇంతే దర్శనాలకు వెళ్ళాను అన్ని గుడులకు దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి అన్నీ తొందర తొందరగా జరిగిపోయినాయి దర్శనాలు
అవునా
రా అమ్మవారు దేవుడే వచ్చి మమ్మల్ని తీసుకెళ్లినట్టు జరిగినాయి అన్ని దర్శనాలు చాలా బాగా అనిపించింది ఏ అలాగే కాళహస్తి టెంపుల్ లో అమ్మవారి ముందు మేము పదిహేను నిమిషాల దాకా ఉన్నాము చాలా బాగా జరిగింది అవును అక్కడ అమ్మవారు వడ్డానం చూడాలంట అన్ని పా పాపాలు పోతాయంట చూసాము.
అక్కడే అన్నదానం పెడితే తినేసి వచ్చాము.
అవునా ఏమేం కర్రీస్ పెట్టారు అక్కడ.
అక్కడా పప్పు పెట్టారు.
హ్
ఆలుగడ్డా, సాంబార్ రసము, పెరుగు.
అవునా
చాలా బాగా అనిపిచ్చింది అవున్. నస్సలు రాబుద్ధి కాలేదు.
అవునా
అవునా
ఇంక ఎక్కడికెల్లారు?
ఇంకా ఏం చేస్తానంటే అంతే నేను ఎటు ఎల్లలేదు ఇంగా
ట్రైన్ లో వెళ్ళడం ఎలా అనిపిచ్చింది ఆ జర్నీ.
నడుమంతా నొచ్చింది.
ప్రయాణం ఎలా జరిగి
ప్రయాణం చాలా బాగా జరిగింది.
అవునా
హ్మ్ మా తమ్ముడు చాలా ఒర్రిచ్చాడు ప్రయాణంలో.
మీ తమ్ముడు కూడా వచ్చాడా మీతో పాటు.
అవును మాతో మేము చాలా మందిమి వెళ్ళాము.
ఎంత మంది వెళ్లారు?
నేను, మా అమ్మానాన్న. మా పిన్ని, పెద్దమ్మ, అమ్మమ్మ మా తమ్ముడు. అందరం వెళ్ళాము.
అవునా
హ్ ఒక్కరోజు ముందు మాత్రమే మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము.
బుక్ అయ్యాయా అట్లా.
అయ్యాయి.
అంటే చాలా మందికి అవ్వవు కదా.
అదే అయ్యాయి మా అదృష్టమో దురదృష్టమో అయ్యాయి.
అవునా అవుతే అదృష్టమనే అనుకోవాలి.
అదే దేవుడు రప్పించుకున్నడు అందుకే అయ్యాయి.
అవును అట్లానే అనుకోవాలి. మేము హైదరాబాద్ పోయినం అవి తిరిగినం ఇంకా. చాలా మామిడి పండ్లు తిన్నాం
అవును ఈ సారి చ
ఈసారి చాలా మామిడి పండ్లు వచ్చాయి మే
అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామిడి పండ్ల చెట్టు ఉంది అన్నట్టు సో అవన్నీ పట్టుకొచ్చి మా అమ్మ వాళ్ళు తెంపుకొని అవన్నీ పండ పెట్టుకొని అన్ని తినేసాం
వున్నాయా
చాలా బాగున్నాయి
అవునా
హమ్
ఈ ఈ ఈ వేసవి కాలమా వేసవికాలమే అంటారా
అవును వేసవి కాలం
ఆ ఈ వేసవి కాలంలో చాలా మామిడి కాయలు వచ్చాయి
అవును కానీ వర్షాలు అయితే లేవు వర్ష వర్ష కాలంలో ఈసారి
ఎటు వెళ్ళడానికి ఉండదు మళ్ళీ వర్షాకాలం వస్తే వర్షాలు పడితే పడతాయి పడతాయి అంటున్నారు ఏం ఏం పడవు పడట్లేదు
అవును
పడతాయి పడతాయి అంటున్నారు ఏం పడట్లేదు
ఆ ఎటైనా వెళ్దామా మరి మనం కూడా అలా ఎక్కడికి వెళదాం
ఎక్కడికి వెళ్ళిన మనం గుడిలోకే వెళ్దాం ఏ గుడి
అలాగే అయితే విజయవాడ వెళ్దాం
విజయవాడ ఎప్పుడు వెళ్దాం
ఈ మధ్యలో వెళ్దాం సరే ఇంకా ఉంటాను బాయ్ బాయ్
టెన్ టువల్వ్ మినిట్స్
బాయ్ బాయ్ బాయ్